ఏం చేస్తారన్నండి
హాయ్ ఏం లేదండి మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదండి మామిడికాయలు ఎక్కడన్నా దొరక దక్కుతాయో చూసి పచ్చడి పెడదామని ప్లాన్ లో ఉన్నాముూ మార్కెట్కిలా అవును మార్కెట్ ఇక్కటికిళ్దాం అనేసి అనుకుంటా
బుల్లో బెఠన గ
అవును మీరు పెట్టారా
పెట్టలేదు ఇంకా మామిడికాయలు ఉగాది అయిపోయినాక కదా మామిడికాయలు సీజన్
ఇప్పుడు ఒక నాలుగు కాయలు తీసుకు కొచ్చి స్టార్టింగ్ పెట్టుకుంటే ఒక ఆ నాలుగు రోజులు మందం అంటే పి ఇంకా ఇప్పుడు ఏమి ఉండదు కాబట్టి మామూలుగానే సన్నగా పీసులు లెక్క కట్ చేస్త కకూరయలు తరిగినట్టుగా దరిగేసి అం అందులో ఏ నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకు ఒక గ్లాసు కారము కొంచం గ్లాస్కు తక్కువ ఉ వేసి ఆ ఆవ పొడి మెంతి పొడి జీలక్ర పొడి వేసి వెల్లుల్లీ అవన్నేసి పెడతాను ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు అది అది ఫ్రిడ్జ్ లో పెడితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటంది ఆ పెరుగ అన్నంలోకి ఇప్పుడు సమ్మరు కదా కొంచెం కాలం కాబట్టి మా ఆయన బాగా తింటారు పచ్చళ్ళు
అవునా ఎటెల్లారు
ఇప్పుడే డ్యూటీకి వెళ్ళసి వచ్చారు తనకు భోజనం పెట్టారు వాళ్ళ పాప తోటి ఆడుకుంటున్నారు
అవునా
ఆ నే ఖాళీగానే ఉన్నాను అయిందండి వంట ఇది బీన్స్ ఒండాను
మ్హ్
మీదైందాండి భోజనం
ఆ
మ్ మీ దగ్గర తోటలు ఏమన్నా ఉన్నాయా మీ ఊర్లో
ఆ తోటలు ఉన్నాయి
ఆ
కాయ ఆ కాయకి ఇంత అని ఉంటుంది టెన్ రూపీ పది రూపాయలు ఐదు రూపాయలు కాయ కా అని వేస్తారు అట్లా జోక కాయలు ఎక్కువ ఉంటది
ఆహా మీరు ఏ ఏ నెలలో పెడతారు పచ్చడి ఆ మంచి వేసవి కాలంలో
ఉ అప్పుడు పెడితే మనం వానకాలంలో తినడానికి ఉంటు
అ అప్పుడు పిక్క కూడా గట్టిగా ఉంటుంది ముందు కొద్దిగా పచ్చళ్ళ ఏం పెట్టార
ఏం పెట్టాం ఈసారి అందరు చింతకా పచ్చట పెట్టుకున్నారు మేం పెట్టలేదు మాది పోయిన సరితే అయిపోలేదడి అందరు చెట్లు కొట్టేసుకున్నారు ఈసారి అందరుూ కోతులోలకు భయపడి చింత చెట్ని ఊ లో ఒక ఒక్కటి కూడా లేకుండా పోయాయండి
అయ్యో మ చింతపండు బయటనే కొనుక్కోవాలి కదా
హండ్రెడ్ రుపీస్ అట్ట కేజీ బయట
ఇక్కడ కూడా అంతే ఉంది నూటి ఇరవై
ఇక్కడ ఒందగి ఆ గింజ దీస చిన్న వందా
ఆహమ్మా అక్కడ గింజ తీసిందేమో నూట ఇరవై నూట ముప్పై గింజ తీగింది వంద రూపాయలు అమ్ముతున్నారు
ఇక్కనేమో గింజ తీసింది వంద గింజ తీయండి యాభై బయి
ఆ ఇ డబ్బ సగానికి సగం వెళ్తుది కావచ్చు గింజలు
కింజే బరు ది కదా
అవునవును
ఒక నాలుగు కేజీలు తీసుకుంటే కేజీ మళ్ గింజలే పోతాయి
ఆ కాకపోతే గింజ దియాలంటే పిక చాలా ఎక్కువ ఉండాలి అదేం పెట్టాలి కొ తాలే గింజదియాలే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళక్ వీలు కాదు కదా
అసలే విలుకాదు తనికి ఇప్పుడు సమ్మర్ కదా అందరు ఒక పడవుస్ తీసుకుంట్రూ మనం కూడా వాళ్ళ ముందు తే నప్రింత నప్రింత తీషిన్రు
ఊర్లో ఉంటే అది ఓ క సౌకర్యం ఎంత సౌకర్యం ఉంటది ఓ అంతకు డబుల్గా నష్టాంగుడా ఉంటది పని ఉంటది నష్టం ఉంటది వాళ్ళు ఇట్లా అనడం వీల్ ఇట్ల అనడం ఓ వాళ్ళు అది చేసుకున్నారు వీళ్ళు ఇ
ఇది చేసుకున్నారు విళ్ళు ఇది చేస్ టారు వీళ్ళు ఇంత తింటాన్రు వాళ్ళు అంత తింటాన్రు
ఊ అవును ఉహ్
అందుకనే ఎక్కువ బయటికి కూడా వెళ్ళనండి మేము
అయినా చిన్న పిల్లలు ఉన్నారు కాబ్ బట్టి వీలు కాదవ్వదు ఉహ్ వాళ్ళలకు తినబెట్టడం తాగబెట్టడం స్కూల్ పంపియడం
ఇదే సరిపోతుంది ఇ ఇప్పుడే మా పనంతా అయిపోయింది
నాది కూడా ఇప్పుడే వంట అయిపోయింది ఈ రోజు కొంచెం లేటుగా లేసామ్ముండే పొద్దుటే ఊరి కెళ్తానని మా ఆయన పొద్దున్నే లేచాడు లేస్తే వాళ్ళ ఆఫీస్ పో రానిరుజు ఉందని చెప్పారు సరే అన్నారుార పాప ఆడు లేచింది పాప ఆడుకుంట ఎప్పటిక వాళ్ళ ఆఫీస్ నుండి వాళ్ళ సూపర్వైజర్ వచ్చి తీూసున్నారుారు హ తీసుకెళ్లారు ఇక మా కడే స లేనిన్నారు అ ఈ పా ఈ పా ప్ప ఫైవ్ థర్టీ కం పడుకుంది ఇక నేను కూడా ఆమెను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తలుపులేదాం అని చూసే సరికీ ఎయిట్ అయింది ఆ లేసి ఆ గుడికంటే నేను ఎప్పుడైనా చిత్తారామ జాతరకు వెళ్లేదాన్ని జనవరిలో ఈ సారి వెళ్ళలేదు లాస్ట్ టైమ్ మా పాపకు త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఎళ్ళాను ఈ ఈసారి వెళ్దాం అంటే మా ఆయన రే రేప్ వెళ్దాం రేపు వెళ్దాం అనీ జాతర అంతా అయిపోదాకా చూసాడు చాలా అసలు మస్తు ఫీల్ అయ్యాను
పర్లేదు లే వచ్చే సంవత్సరం వెల్ వెల్దురు
నేను హైదరాబాద్ కు వచ్చినంక ఒక్కసారి కూడ మిస్
అవునా మీ పెళ్లై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి
నాకూ పది సంవత్సరాలు
పది సంవత్సరాల నుండి ప్రతిసారి చూసింరు ఈసారి మిస్ అయ్యిన్రా
ఆ పది సంవత్సరాలు ను ప్రతిసారి ఎళ్ళాము ఎవరన్నా ఒకరు తోడుండే కనీసం అయినా రాకున్నా నేను డ్యూటీకి అప్పుడు ఇప్పుడు పనికి వెళ్ళినప్పుడూ ఆ దోసలు తో టైం ఆ ఆమె అటు ఇటు వెళ్ళేవాళ్ళం అందరం కలుసుకొని వెళ్ళి అట్లయినా లేకపోతే మా చుట్టాలతోటి అంటే అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ తోటి వీళ్ళతోటి మా మర్ది వాళ్ళతో ఒక్కకొక్కసారి అందరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒకరకం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎల్లామూ
బా ఎంజాయ్ చేస్తార అక్కడ
చాలా బాగా
అవును అక్కడ కూరగాయలతోటీ దండల్
ఆ చేస్తారు అమ్మ వారికి కూర రోజుకొక అవతారం తోటి చేస్తారు ఒక రోజు కూరగాయలు ఒక రోజు పప్పులు ఒక రోజు పువ్వులు శాకాంబరి దేవి కేమో కూరగాయలు ఉమ్ ఇగ అన్నపూర్ణ దేవి కేమో వండిన అన్నం తోటి చేస్తారు ఇలా ఒక్కక్ కవతారాన్ ఒక్కొక్క
ఇక మనము ఈ దసరాప్పుడు ఒక్కొక్క అవతారం సరస్వతి బాల త్రిపుర స ఉందరి ఎట్లా ఒక్కొక్క అవతారం చేస్తామో ఇది కూడా సేమ్ అలా నేనా
అలాగే కాకపోతే ఇక్కడ నిష్టాగా మనముకు కునే ముడుపు గడతానంట ఆ మూడు సార్లు కట్టాల ముడుకు
మూడు సార్లు ముడుపుక వెళ్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి
సరి కూడా కట్టలేదు ఎందుకో అమ్మవారు నాకం కట్టించుకోలేదు ఎందుకో
ఈసారి కట్టి చూడండి ఈసారి జనవరి మళ్ళ జనవరికి
చూడాలి ఎక్కువ నే బ ల్కంపేటకిల్తాను ఉమ్ బాల్కంపేట ఎ మ వెళ్తాను మా అమ్మ అమ్మ నా
కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది దూరం వెళ్తారా
ఆ ఆ పాప
పాపతోని ఇబ్బంది బానే ఉంది మీకు
ఆ వాళ నాన్ కరెక్ట్ నేను పడుకున్నప్పుడే వస్తది లేకుంటే నా దగ్గరికే రాదు నేను రమ్మన్నా గుడా రాదు ఎత్తు కుంటన్న కూడా రాదు
పాపలు అలానే ఉంటరు మనకి ఏదైనా పనున్న రోజే వాలిన్ కాసి కావి చేతండ్రు
ఇక వాళ నానుంటే చాలు ఆమెకు
హుమ్
గరి ఏస్తరే నిన్న మాక్కవాళ ఐలోని వెళ్లారు రమ్మన్నారు కాకపోతే వెళ్దామని ఉండగానే పాప ఏమ్ తినదు లేదు వద్దులే అది ఇది మళ్ళీ ఎండకి ఎందుక్ లే అన్నారు
ఏ ఎండకు భయపడి ఏ జాతరకు ఏ పెళ్లి ఎటు బోలేకుండ అయితున్నాం
ఆ పాపం వాలక్ తినట్లేదు మళ్ళీ మొన్న కొద్ది దూర మెళ్లి వచ్చే సరికి తనకి మోషన్స్ అయినాయి కొన్నాళ్ళు ఏం తినట్లేదు
మోషన్స్ అయితే ఎండకు వడదెబ్బ దాకీ మోషన్స్ అవుతాయి
మెయిన్ గా పాపకు బయటి పాలి అన్నట్టు అప్ప హాలో ఇ ఆ ఇరిగిపోతున్నాయి ఆ మళ్ళీ పోన్ అందుకనేసి కొంచెం ఆ పౌడర్ అని కూడా కాదు బర్రెపాలు పడుతున్నాం వాలు అవీ తరిగిపోతున్నాయి మళ్ళీ ఈ ఈ పాలు తాగి తాగి పౌడర్ పాలు కూడా తాగట్లేదా అమ్మాయి
పో పౌడర్ ఉహ్ పోడర్ పాలు కూడా తాగట్లేదా అయితే బర్రె పాలె అల్వాట్ అయినయి కదా బర్ పలాల్ గావటి బర్రె పాలే దావుత
ఆ మళ్ళీ ఎండకు కొంచెం నచ్చట్లేదు అస్సలు తాగదు ఎంత ఆకలియని మళ్ళీ అవ్వి వెడుత అనే తాగుతుంది నాకితో క భయం అ మల్లీ బయటికి ఎళ్తే పాలు పగిలాయనుకో మళ్ళీ ఆమెను పస్తులు పెట్టడం ఎందుకు సరిగ్గా తినదు మళ్ళీ ఇటని మ తె
అవున్లేదు అది గూడ నిజమే ఈ మధ్య ఎటన్న సినిమా ఎళ్లార ఎప్పుడనా
ఆ సినిమాకేం ఎళ్ళలేదు కాకపోతే టీవీలు అయితే కంపల్సరీగా చూస్తాను కొత్త సినిమా లే వన్నా ఒస్తె గాను
ఆహా వేసుకొని చూస్తారా
ఆ మొబైల్లో చూస్తాను అ ఫోన్ లో పాప పడుకున్నాక చూస్తాను అకే పాప పడు ఒక్క కొంటె ఇగ మామూలుగా సీరియల్స్ ఆ సాంగ్స్ అవి వెట్టి అమెకి ఇష్టమైన బొమ్మగా పెడు
బొమ్మలు గిట్లా పెట్టి చూపిస్తారు
ఆ గౌరవ నోబిత అలా
మీకు కాలుష్యం బానే ఉంటట్టుంది పొగ పొల్యూషన్
అవును ఇది సిటీ మధ్యలో అది చాక్ ఫ్యాక్ట్రీ సయి కదా
ఫ్యాక్టరీ సైడ్ ఉన్నది కదా ఇగ మీకు కొంచెం ఇబ్బంది ఉంటది ఆ బంల పొగలు అవన్నీ ఇక బయట్కెల్లర్ మీరు గ
మాకు ఏ టైం కు లేచినా కూడా బండ్ల సౌండ్ ఒస్తనే ఉంటుంది నయిట్ పన్నెం అవును మెయిన్ రోడ్ మీన్నే ఉన్ తము
పాపను కూడా ఎక్కువ పొల్యూషన్ కుంచకండి
ఆ ఉంచండి ఉంచాను సాయంత్రం వేళనే పైకి తీసుకుకెళ్ళి ఒక పావుగంట ఆడిపిచ్చేసుకొని వస్తాను ఇగ నైట్ పుటైతే అసలు భయత్
బయటికి వెళ్లకపోవడమే బెట్ ర్లేండి సర్లేండి మరి ఉంటున్నా
కాల్ చేస్తా
అ